ఏం చేతాలర్ర
ఏమే అక్కమ్
ఎం లేదు రా తిన్నారా.
తిన్నం తిన్నం బయట కూర్చొనిట్ బయస వెళ్ళ
ఆహా చెట్టు బాగున్నదా
మనుగొలు మనుగొలు తినిపించిన ఏదైనా
ఆ ఏం కూరా
బీరకాయ్ ఎగ్ వండిన పొదున
ఏంటిఇదిరా
బీరకాయ్ బీరకాయ్ ఎగ్గు
అ బీరకాయ్ ఎగ్గా ఆ ఇనబడతాంది.
బీరకాయ్ కన్నా అవే ఉన్నాయ్. ఒ సాయంత్రం మళ్ళీ ఏమన్నఅన్నారే ఓసారి పో
నేను ఇలోపు ఎంటి పాణకాలు పోసుకొద్దం అంటే ఎవరితో ఎముతాడో రేపు పొద్దున్నేను రాబిడ్డ ఏండ బాగా కొడతందని చెప్తాను.
అమ్మా
ఆ
మా పొద్దున పోయిరారాల
రేపు పొద్దున్నే పనితీరంగానే వెంటనే పోతాఇగా కానీ వీళ్లు లేత్తలేర్ర లేత్తే మంచిగుండు అలేకపోతే సాయంత్రం ప్పునా చిన్న వాడు చిన్నోడు వచ్చిండు అనుకో అక్కడ కోతే ఇగ కోశ డాన్డ్రఫ్ పో
ఏ చాన్నే ఉన్నాయన్నా కాయలు యాబై కాయల్ దాకా ఉన్నాయన్నా
ఉండవచ్చు ఇగో నిను ఎక్కడ చూసిన
ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చుకున్నారటనా మరి కళ్యాణ వాళ్ళు
కళ్యాణ్ వాళ్ళు తీసుకచ్చుకోలేదు పోదాం అంటే ఇక ఆదివారం పోదామ అని అంటే ఆదివారం ఇంకా ఉంటదరా
మరి తెచ్చుకోని మనుషుల్ని వాళ్ళైన నువన్న అదే పండు పండే ఉంటాయక్క ఉన్నాము ముప్పైఅక్కడ ముప్పై ఒకటో తారీకు
ఆ రేపు ఒక్క రోజే చాయిస్ ఉన్నదిరా
ఆ పెట్టుకోవాలంటే రేపు ఒక్క రోజు చాన్స్ ఉన్నది ఇప్పుడు పదహారు కానుంచెళ్ళి పెట్టు పోనాంటనే పదహారు తర్వాత మేము పెట్టినం పచ్చడా
ఆ
ఆ మాస తర్వాత పెట్టుకోవాలంటే పెట్టినాం
ఆ
త త
అయితే ముప్పై ఒకటికి ఉన్నది నేను చూసినా, ముప్పై ఒకటికి ఉన్నది ఇరవై తొమ్మిది నిన్ననే పొయ్యి పట్టుకత్తే మంచుగుండు ఇయ
కాదు పున్నం ఏళ్లినంక పె ట్టుకోవాల్నా, పున్నం ముందు పెట్టుకోవాల్నా?
అ
పున్నం వెళ్ళినంక పెట్టుకోవాలను పున్నం ముందు పెట్టుకోవాలనుకుంట అక్క అమాస క్క ఆ అప్పుడు అమాస కాకముందు కు పున్నం ఏళ్ళింది అన్నప్పుడే మేము పెట్టినం పున్నం ఎళ్ళినంక ఇగ అమాస అత్తంది అనంగనే మేము పెట్టినం ఇప్పుడు పున్నం అంటే ఈ పున్నం పోయినంక ఆ రెండు రోజులు టైం అయిపోయినంక పెట్టుకోవాలనుకుంట నాకు తెలిసి
ఆ రో రెండు రోజులు టైమ్ ఉన్నది రా ఇప్పుడు ఈయాల ఇరవై ఎనిమిది కదా
అవునవును
ఈయాల ఇరవై ఎనిమిది, రేపు ఇరవై తొమ్మిది, ఎల్లుండి డు ముప్పై, రెండు రోజులు టైం ఉన్నది. రేపు పోయి తీసుకొత్తా తీసుకచ్చి, పొడులు గిడులు అన్ని పడ్తా. పట్టి కొట్టు కుంటా కొట్టుకోనీ
పెట్టుకోరాదు
కొట్టుకొని పెట్టుకుంటా మ్మ్
చెప్పరాదు ఒక అర్ధగంట సేపు అచ్చి కొడతా
ఆ
ఆ అది మానం ఫస్ట్ నువ్వు కొట్టుకుంటా అంటే మామయ్య కు చెప్పు. అది కత్తిపీట కావాలని, కత్తి పి మాడికాయలు తెచ్చినంక కత్తిపీట కావాలంటే కత్తి పీట కావాలి కదా మేను కత్తిపీట అయితే మంచి కట్ అయితాయి ఇప్పుడు మేము తీసుకొచ్చిన వాటితోనే అవే మంచి
ఆ నేను అంట కదా, మావయ్య నే మామిడికాయలు తెచ్చుకుంటనే పొయ్యి కత్తిపీట పట్టుకరా, నేను అంతలా నువ్వు కత్తిపీట తెచ్చే అంతలా నేను పట్టుకొని వత్త అని చెప్తా.
ఆ అట్ల అడుగుతే మామయ్య ను అడుగుతే మరి అటు సైడ్ బోయన్న తెత్తడు లేకపోతే నీకు ఈ పెద్ద కత్తి తోని పోయినసారి ఎట్ల కట్ చేసిళ్ళు
ఇట్ల గావలదీ ఆ కత్తి ఇంత కొట్టేది ఉండే, దాన్నితోని ఒక చెక్కతోని ఆ కొడితే, వక్క వక్కలు చెక్కలు చెక్కలు అయినయి.
ఆ
ఇగ కొంచెం నలిగి నలిగిపోయినట్టు అయితానై అన్నట్టు
అవును అట్ల అయితే నలిగ నలిగిపోతాయి. ఇట్ల కూడా నలిగినట్లు అయితయి కానీ, ఇట్ల బాగ కాదు అట్ల అయితే బాగ అయితయి. ఇట్ల మనం గట్టిగ ప్పుడు అయితది కదా ఆ ఇదైతే మనకూ ప్చ్ కత్తి అనేది వజన్ ఉండాల. వజన్ ఉంటే మంచిగ కొడితే, ఇరుగుతయి మంచిగా.
ఆ గదే సూత్తానా ఇగ మీరేమో
సప్పుడే తియ్యాల బాగున్నప్పుడు సపుడగా బావున్నప్పుడు మంచిగా పిల్లల నుంచి ఇప్పుడు సాయంత్రం పూట పోయి తెచ్చుకుంటే కాకపోయింద మరి మాడికాయలు.
ఓ పోతనంటే పొయి ఏం చేయ ఇప్పుడు పొద్దున్నే పో పిల్లలని తీసుకోని అంటాండు. పిల్లలు అత్తర? ఇప్పుడు ఉన్నప్పుడు పోతా అంటే
బావున్నప్పుడు మంచిగ నిమ్మలంగా పిల్లలు చూసుకుంటడు, నువ్వు పొయి మంచిగ బస్సుకు పొయి ఎవలన్న ఉంటే మొగోళ్ళు ఉంటే తెంపుకొని పట్టుకొని అత్తే అయిపోక పోవునా. మళ్ళ రేపు పొద్దున అంటే నీకు పని తీరి అన్నీ చేసేసరికి మళ్ళ అదే టైం అయితది
హ్మూ
ఇప్పుడు ఏం పని ఉండదు కదా సాయంత్రం ఎ ఉండదు కదా పొద్దున వంట చేసి
మరీ ఇప్పుడు పొయ్యీ పట్టుకొని రావాల అని చూ తానా బావని అప్పటినుంచెళ్ళి, అక్కడినుంచెళ్ళి అచ్చినప్పటి నుంచెళ్ళి, నేను పోతా అని అన్నా.
ఆ
ఆ ఆయిందె ఈ తుర్కోలు కొంచెం అది బక్రీతు కదా అది ఇచ్చిర్రు మటను అద్దు కొద్దిగా కొంటవో టానీ ఇగ ఒక్కదానికైతే ఆ
ఆ హా
అదే ఒక్కటే కదారా
అవునవును
తిన్న తింటదని నేను పోదాం అంటే బాగా ఇట్ట అంటన్నావ్ రె పొద్దున్నే పోరు అనంట
ఏ పో అన్నీ తీస్ కొనిపో సప్పుడైత తింటది పో అన్నీ తీసుకపోతే తవారే తీసకపోతవా అన్ బండి వత్తవా వండి తీసుకపోతవా అదే తీసుకపోతవా
ఏ పచ్చిది తీసుకపోతే అట్లయిన మంచిగా నిమ్మళంగా వండుకుంటది అనుసు తేనా ఇప్పుడు ఎంత అయితుంది నాలుగైదు తేండి
మరి ఫ్రిడ్జ్ లో పెట్టినవ దాన్ని
పెట్టినా
పెన్నా
మూడున్నర అయితాంది
అవును మూడున్నర అయితాంది
ఆ పోరగాళ్లకు ఫోన్ చేత్తా పురాణ ఫోన్ చేత్తే పోతానంటే ఈడ నుంచి ఈడ బస్సు ఎక్కుతా ఏడు గంటల బస్సుకయినా వత్తా ఇటు
ఎంతలా పోతావ్ ఎంతలా వత్తావ్
ఆ ఏడు గంటల పది గంటల దాకా మనం బయటనే కూర్చుంటున్నాం ఆయే పది గంటలకా బయట కూర్చుంటే ఇగ రెండు గంటల బస్కైనా ఏడు గంటల బస్సుకైన రానా ఆటో ఎక్కైనా వత్తా
ఏ ఏదున్నా ఎక్కి రావచ్చు బయటికి వెళ్ళి ఉంటే ఏది ఉంటే అది ఎక్కి రావచ్చు పోయి కాయాల కొంత టైం ఉంటాయి కదా
గదే అని చూత్తానా మరి ఏమంటడో బోళ్ళు తోమి పో త బోళ్ళుతోమి పోతే పోయి ఎక్కువసేపు ఉండి కోసుకొని వద్దామని చూత్తానా
గు
అట్లా రేవతే ఇప్పుడు పోనా రేపు పొద్దుగాల పోనా అని చూత్ తనదా
నీకు ఎట్లా వీళంట ఇంగో రేపు పొద్దున అయితే మళ్ళ లేసి శుక్రవారం అలుకుపూత చేసుకొని మళ్ళ చేసేసరికి మళ్ళ గదే ఇంత టైం అయితదా
ఆ
ఇప్పుడైతే మంచిగా నిమ్మలంగా పోయి రావ
ఆ గదే నేను అప్పుడే అన్నా నువ్ ఇంటికానున్నప్పుడే పోతే వీళ్ళని చూసుకుంటావు కదా ని అనుకుంటానా అంటే ఏ రేపోదూ తీ పొద్దుగారా అంటా
సరే మరి నిక్ ఎట్ల వీలుని బట్టి అట్లా చేసుకోరాదు సప్దాకా నీ వీరును బట్టి ఏస్ క ఎట్ల వీలైతది ఎట్ల మంచిగా
అయితే గ ఏం అన్రా ఇంక గా చరను ఉన్నాడు చూడు
రోలు
చెరన్ చెరన్ గా పొలగాడు రారార ఇ టో
ఏమో అక్క నాక్ ఐడియా లేదు
ఆ యా స్కూటీ ఆ ఆ
ఆ
ఆయనే అంటే నీది అది కాదా నేను కేకే తెచ్చి కట్ చేపిత్త అదిదా అని అంటాండు అయితే చిన్నోడు ఏమంటాను నువ్వు పోయి ఎప్పుడొత్తావమ్మ పాపం ఆయన తెస్తానంటాండు అంటాండు
ఆహాహా హ హ
అంగట్లా
అదిచ్చి కట్ చేపిద్దా అంటన్నడు మరి ఆగుతే ఆగి రేప్ పొద్దున పోత అన్ చెపేక
ఉమ్
అవు తాగా కాయే పొద్దున పొయ్ రారా పొద్దున అలికిపూత చేసుకొని అంతలో అమ్మ ఎవలన్న కనపడితే వాళతోనన్నా గోపిమంటాది
హుం గదా పోరగాండ్లు ఫోన్ చేత్ త్త ఫోన్ చేసి మరి కోశిల్లారా కొయ్యలేదా కోసినంక మరి కొత్తే తొందర ఫోన్ చెత్తే పోయి టక్కున పట్టుకొని వత్త లేకపోతే కొయ్యలేదా అని పొద్దున్నే పోతె ఇగ నాక్ కన్నకాడి కోసుకుంట వత్త
ఆ
మ్
ఇవి ఒక ఆమె తెలిసిన ఆమె నైటిలును డ్రెస్ తులు ఫోన్ లో పెట్టింది తీసుకుంటావ చూసి
నైటీలున్ను
డ్రెస్సులు డ్రెస్ డ్రెస్సులు గిట్ల ఏమోక్క ఎంత రేటని చెప్పలే గాని ఆమె నా సెల్లుకి పెట్టింది కావాలంటె అదె మా సరితక్క వాళ్ళ దగ్గర వాళ్ళు రిలేషన్స్ మొన్న నాక్ సరితక్క చెప్ తిన్నాడ ఇగ పెట్టింది చీరలు గూడ ఉన్నాయి గావచ్చు గని ఆమే కావాలంటే ఫోన్ లో పెడతది గావచ్చు ఇవి అయితె ఫోన్ లొ ఫొటోస్ పెట్టింది
ఇయలా చీర ఎట్లున్నది జెప్పు
బానేఉంది ఎక్కడ తీసుకున్నవ్ అది
బాంబేలా బావ
తెచ్చిండా
బావా తీసుకున్నాడు నిన్ననే తీసుకున్నడు శ్రావంతికి ఇచొచ్చిన కుట్టింది ఇచ్చేసింది ఇగ గుడి పోయేటప్పుడు కట్టుకున్న ఇగ అట్ ఆ
తొందరనే ఇచ్చింది
నా అంతక్ ముందు వేరే చే చీరలు ఉన్నాయి కానీ అవి కట్ జేసింది కట్ జే తే ఇగ అవి బంద్ బెట్టు రా ఇవి గుట్టు ఇట్ల తెచ్చనందుక్ తొందర తెచ్చ కో అన్న క్ అన్నం పెట్టినఅనుడ్తోనే తొందరగా పోయి తెచ్చుకున్న పుట్టింది
ఆహా
అట్లా ఇగ కట్టుకున్నా కట్టుకొని గుడికి పోయి
మ్మ్
సరే ర మరి
మా ఒకే అక్
ఆ
సరే అక్క